ఉ చెప్పు హాయ్
హలో హాయ్ అండి
ఆ హాయ్ ఏం చేస్తున్నారు
ఏం లేదే టీవీ చూస్తున్నాం మీరేం చేస్తుండ్రు
ఏం లేదండి చూస్తున్నా తిన్నారా
హా జస్ట్ ఇప్పుడే తిన్నానే మీరు
ఇంకా తినలేదు మా సారు వచ్చిన తర్వాత తిందామని ఉన్నా ఇంకా తను రాలేదు
ఓనా ఎప్పుడు సరం సార్
ఇంకా రాలే
అవునా ఇంకే మండే అది రాచ్చు పచ్చో
ఈ రోజు మార్నింగ్ బుడకాయ టమాటా వండినా ఇప్పుడుెక్కు ఆమ్లెట్ చేస్తా
అవునా
ఆ మీది మీదేంటి స్పెషల్
మాది ఈరోజు అది బెండకాయ
అవునా అయిపోయినా టాస్క్లు కాల్స్ మాట్లాడడి
అవునాయి అయిపోయిందండి మీది లాస్ట్గా ఇప్పుడు వస దునియా ఆ ఆ అవి పెండేటస్
ఇ ఇంకా నా ఫై ఫై ఉన్నాయి ఇంకా ఇగ రేపు మాట్లాడుతా
అవునమ్మ చాలా కష్ట బండం
అవును కదా మరి ఇంత టైం తీసుకుని మాట్లాడడం
ఉహు ఉహు అజీ అంకాజీ ఇంకా మరి తిన్ మీసాల చికెన్ తింటరా
ఆ అవును
ఉహు ఇంకా చెప్పండి
ఉ చెప్పాలి ఏమన్నా ఏం చుస్తారు అ టీవీ సీరియల్సా ప్రోగ్రామ్సా
నేనూ ఇప్పుడు పాకిస్తానీ డ్రామాలు చూడ చూద్దామని అనుకున్నా మళ్ళా ఒక కాల్ ఉంది కదా మాట్లాడితే పోతది అనేసి మరి మీకు కాల్ చేసాం హమ్ తెలుగు చూస్తాం మా ఇంట్లో చాలా తెలుగు నడుస్తదండి
అవునా
డ్యాడి తెలిగే చూస్తడు మా మమ్మీ సీరియల్స్ అంటే మీ స్టోరీస్ చూస్తది మా డ్యాడి ఉన్
ఉహు పోయిసేనా మీరు కొత్త మూవీస్ చూస్ తిల్లా ఈ మధ్యలో వచ్చినాయి ఏమైనా
లేదు
ఆ అవునా
ఉమ్ మీరు మీరేం చూస్తరు టీవీలో
ఆ మీ మనము
ఉహు సీరియల్స్ అవి జిటివీ సీరియల్స్ చూడారా
ఆ లేదు సీరియల్స్ చూడ
అది నడుస్ తుది కదా ఆ తెలుగులో కార్తీక దీపం ఇప్ ప్పుడు అయిపోయింది కదా అసలు ఓల్డ్ అయిపోయింది
తెలియదు సుడాన్ నేను సీరియల్స్
అవునా సండే పోగ్రామ్స్ బాగుంటాయండి
ఆ అవును ప్రోగ్రామ్ చూస్తాం సండే ఎక్కువ కొత్త మూవీస్ వస్తాం కాబట్టి అవి చూస్తాం దా
అవునా మొబైల్ ఎక్ కే యూజ్ చేయ్యార మీరు
ఆ మొబైల్ యూజ్ చేస్తా మ్మ్ హ్మ్
ఇంకా చెప్పండి నెక్స్ట్ ఏం టాస్క్ వస్తదో.
ఆ ఏమో తెల్వదండి మీది ఎక్ కంప్లీట్ అయింది కదా మీకు వస్తది కదా ఏదన్నా అప్డేట్.
మ్మ్ అందరికి ఒకసారి వస్తది కావచ్చు మరి
ఆ అంటే ట్వంటీ కాల్స్ ఏ ఉంటాయా ఇంకేమన్న ఉంటాయా అని ఒస్తయి కదా
అవునవును
ఒకవేళ కాల్స్ ఉంటే ఇ ట్వంటీ వరకే అయితే అందరికి ఒకసారి వస్తయి మళ్ళీ అబ్.
ఆ అవును అందరి ఒకసారిే రావాలి అందరికి. కొంచెం
అందరు ఒకసారి ఒస్తది ఆ అవును
మ్మ్ ఇంకా మరి ఏం చే చేస్తున్నారు ఒకరే ఉన్నారు బోరు కొట్టదా
నా ఒక్కదన్నే ఉన్నాయి బోర్ కొడుతుంది ఇప్పుడు.
మ్మ్ ఒకరుంటే బాగా ఎట్లానో అనిపిస్తు
ఆ అవునవును
తీర్చే ఏం కాదు ఏ అదే మరి ఇంకా మార్నింగ్ ఏం చేస్తాడూ
ఆ ఏంటి?
మార్నింగ్ ఏం చెయాలనుకుంటుండ్రు
మార్నింగ్ రేపు ఇంకా ఏం ప్లాన్ లేదు రేపు మ్యారేజ్ ఉంది మ్యారేజ్కి వెళ్ళాలి రేపు మార్నింగ్ టిఫిన్ చేస్తా
మ్యారేజ్ ఎవర్ది మ్యారేజ్ ఆ మ్యారేజ్ ఓకే ఓకే చేస్ అవునండి సమ్మార్ ఇట్లో బాగుంటయి మా ఫ్రెండ్ మ్యారేజ్ గుడ ఉండే. మొన్న వెళ్ళలేదు ద నేను అంటే నాకు తెలియదు నేను గ్రూప్ లో లేను అసలు. మ ఇంకోక ఫ్రెండ్‌ చెప్ పింది కానీ ఇక బాగా లేట్ మీ దాంట్లో బాగా పొద్దున్న ఉంటది కదా లేవన్కిట్ల ఉంటది కదా ముర్తాలు ఇంగ మాన్ ఆ మార్నింగ్ టైమ్ ఉండే ఇంగా బాగా దూరం అనేసి వెళ్ళలేదు ద ఇప్పుడు రంజాన్ తర్వా అ మా ఇద్దరు ఫ్రెండ్స్ మ్యారేజ్ ఉంది ఇగ వెళ్ళాలి ఖచ్చితంగా
ఉహు నియవ
మీ దాంట్లో మంచి. కా ఒక వన్ డే నే వెళ్తే బాగుంటది అంటే టూ డేసే ఉంటది కదా
ఆ టూ డేసే ఉంటది మ్యారేజ్ రిసెప్షన్ ఉంటయి రెండు మ్యారేజ్ ఉంటది రిసెప్షన్ ఉంటది కొంతమంది మ్యారేజ్ రిసెప్షన్ ఓకె ఈరోజు పెట్టు కుంటారు అంటే ఫంక్షన్హాల్‌లో ఈట్లా జరిగితే.
మాద కాడ అట్ల ఉండది త్రీ డేస్ కంటిన్యూ వెళ్ళాలి
అవునా మా టూ డేసే ఉంటది కానీ కొంతమంది వన్ డే కూడా అటెండ్ అయితారు దగ్గర వాళ్ళు అయితే ఇగ టూ డేస్ అక్కడే స్టే చేస్తరు.
ఇగ త్రీ డేస్ హల్ది ఫంక్షన్ ఇంకా మ్యారేజ్ ఐండు రిసప్షన్
కపోతే మకు నైట్ టైమ్ ఉంటది
హా మాది కూడా, మాది కూడా నైట్, ఇంకా మీ దాంట్లో మంచిగా సింపుల్స్ ఉంటాయి మా దాంటా ఫుల్ హెవీ డ్రెస్సెస్ అమ్మ బాగా హేవి ఉంటే హా ఇంకమైతే పేమస్ కుంటునవు శారీ ఆ
లేదు డ్రెస్సే
మ్ డ్రెస్సులే బాగుంటాయి సారీస్ అవునా
ఆ అవును సారీ కట్టుకొని జర్నీ చేసి అక్కడికి ఎళ్ళాలంటే ఇబ్బంది
దూరమేనా వామ్మో బాగనే దూరం ఎంజోయ్ చేయండి రేపు ఇగ
ఎంజాయ్ ఏమో జర్నీయే సరిపోతది.
అవును విసయన్ కూడానా వెళ్తరు
ఆ లేదు నేను ఒక్కదాన్నే తనకి డ్యూటీ ఉన్నది.
ఒకరే వెళ్ళాలా
ఆ ఒక్క దాన్నే
ఫ్రెండ్స్ ఉంటారు కావచ్చు తోడు
ఇగ నేన్ లాంగ్ వాల్ అక్కడే దగ్గరే
ఇంకా మరి మీ హస్బెండ్ వచ్చాక తింటరా ఎయిట్ అవుతుంది.
ఆ అవును తను వచ్చినాక తినాలి
హ్
నిమ్మి ఫ్యామిలీ
అవును మరి కంప్లీట్ అయిపోయింది. మీకు ఫ్రెండ్స్ ఉన్నరా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నరా
ఆ ఉన్నరూ ఒక ఫ్రెండ్ ఉన్నది ఇంటర్లో ఫ్రెండ్
ఫ్రెండ్ ఉంది హ్మ్ పండుగక పండుగ పండుగలప్పుడు విలుస్తదా
లేదు తను లాంగ్ ఉంటది.
అయ్యయో
ఉమ్
పక్కన అంటే అంటే ముస్లిమ్స్ లేరా
లేరు మా దగ్గర ఇంటి పక్క కట్ల దూరం
దోరవ అయ్యో ఒకరు ఉంటరు ఇంటి పక్క వాళ్ళు మాట్లాడతారా వస్తారా
ఆ వస్తారు మాట్లాడుత తరు అ అవును ఇక విలేజ్ లో అంటే ఎక్కువ ఉంటది క్లోజ్నెస్ ఇక సిటీ లో అంటే ఒక్కళ్ళింటికి ఒక్కళ్లు వెళ్ళాలంటె
కష్టమే అవును మాట్లాడరు కొంత మంది
ల లా ఆ తక్కువ అవును
బాగా తక్కువగా ఎవరిమ్ ఇట్లు వాళ్ళే ఉంటారు కదా మాట్లాడ అవును ఎక్కువ మాట్లాడదు పొద్దు నడుసటప్పుడు హాయ్ ఈ హఆమ్
అంతే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడుగా అంతే
గట్ అట్లనే ఉంటది అంటే విలేజ్ చేస్ లో బాగుంటేది మంచి అల్లరి అల్లరి బాగా సర్ మీకు విలేజ్ అంటే ఇష్టమా
ఆ ఇష్టమే విలేజ్ అంటే
విలేజ్ ఆ ఉమ్మ్ మీ అమ్మ వాళ్ళది విలేజ్ ఆ లేక
ఆ విలేజే మా అమ్మ వాళ్ళది మా అత్తమ్మ వాళ్ళది కూడా విలేజ్ ఏ విలేజే ఇమే ఒన్ స ఇలా ఉన్నా
ఏంటీ
ఊ ఉ
విలేజీ బావుంటది మా నానమ్మా అమ్మమ్మ వాళ్ళది విలేజే
ఇగ అందుకే ఫెస్టివల్స్ గిట్లా ఊక ఇంటికెళ్తాం అక్కడ బాగుంటదని
మరి ఇప్పుడు ఇది వస్తుంది కదా మరీ అక్కడ్నేనా లేకపోతే వెళ్తరా ఇంటికెళ్తరా అందరితో కలిసిమెలిసి చేస్తేనే బాగుం అనిపిస్తది ఒక ఫెస్టివల్ లాగా అనిపిస్తది హు మనం ఒకరొకరు చేసుకుంటే ఎట్లా కనిపిస్తుం దిగా ఆది ఫేస్టివల్లీ
అనిపియదు అందరు ఉంటే బాగుంటది
బాగుంటది మా దాంట్లో కూడా అందరు వస్తారు కలుస్తారు మాట్లాడతారు ఆశీర్వాదులు తీసు కుంటారు వెళ్తారం
ఆహ
ఉమ్ రే అండి మరి